ఆ
హలో
ఆ
బాన్నావా
ఏ ఉండు నేను మళ్ళీ చే ఆ బాగున్నాను నువ్వు బాగున్నావా
ఏమైంది
ఏం లేదులే తిన్నారా
ఆ తిన్నాము నువ్ తిన్నావా
ఉమ్మ్ తిన్నా ఎం చేస్తాండ్రు
ఏం చెయలా సార్ ఇప్పుడే టీ తెచ్చారు
ఉమ్మ్
ఇలా కుడుతే అ కు చపా ఏం చేస్తావుండావ్ ఆ
మొబైల్స్ యూస్ చేయచ్చా మీరు
మొబైల్స్ యూజ్ చేయచ్చా అంటే చేయకూడదనే చెప్పారు సారు కూడా ఒకటి ఒకసారి చెప్పా రు
ఉమ్మ్
అంటే ఎక్కువ యూజ్ చేయొద్దని చెప్పారు
ఆ
ఓకే అని చెప్పినం అంటే సరే అప్పుడప్పుడు గుర్తు చేస్తా ఉన్నరు ఒకసారి క్లీన్ చేసుకోండి అటు చూసుకుంటా ఉండండి
ఆ
ఇంక సార్ ముందు మొబైల్స్ యూస్ చెయ్యకండి అని చెప్పే హెజ్ మళ్ళీ అటు తిరుక్కని ఏం కాదులే ఊరికే చెప్తాను అని నేను
మ్మ్ ఆయక్క అట్లనే వు ఓరక్షన్ంట
నిజంగానే
మ్మ్ ఏమి తెలియద్ సావ
అదే ఏం తెలియని వోళ్ళలే అంది నేను నిన్న క్యాష్ కౌంటర్ లో మనీ మ్మ్ అడిగారంట ఎతుంది అని
ఉ
ఈ పాపా ఎవరో మన్తో ఉండే పాప వచ్చేసి ఓపెన్ చేసి చూపించిందంట క్యాష్ కౌంటర్
ఉ
ఆ అ సార్కి ఎంబ సార్కి వెనకలా మనీ కనిపిలేదు ముందు ఉండే చిల్లరగనిపించింది
ఉ
ఆయన అది కూడా అడిగాడంటే క్యాష్ కూడా లేదు అక్కడ కౌంటర్ లో అని
యాడికెత్తుకు పోతారు మేమన్న నెత్తని పెట్కొ పొ
ఉ ఆ సార్ నేను అక్కడ ఉన్నప్పుడు వర్క్ చేసినప్పుడు నేను లక్ష వన్ బ్యాగ్ కూడా నేను మానేజ్ చేశాను ఇప్పుడు మీరి ఇక్కడ ఈ చిల్లర్ పెట్టుకొని దీన్ని కూడా కనిపించలేదు అని నన్ను నా మీదేస్తే నేనేం చేయాలి అని నేను అరిచేసా
ఎవర్ హర్తా ఉహు ఎపుడ్ అనింది సార్తోనే అనిందట్నా
ఇప్పుడు నా మేనేజర్ సార్ తో అనింది
ఉహూ ఇప్పుడు మేనేజర్ కన్నా తక్కువే కదా సార్
ఇంక అట్లే ఉంది ఆయనకి పేరే అది ఇచ్చారు
చూడు
మనకి ఏం విలువ ఉంది ఇప్పుడు
లేదు మళ్ళా ఎందుకోసారి ఇక్కడ వర్క్ చేస్తున్నది శాలరీ తీసుకొని పోతారేమో కదా
మ్మ్ మ్మ్ ఇంకా ఆయనా నమ్ ఎందుకు మాట పోగొట్టుకోవడం అని ఇంక సైలెంట్ గా ఉన్నాడంతే
మ్మ్
ఇంతకు ముందు కూడా సారు తరప్నేనంట ఇంతకు ముందు ఫస్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చింది కొంతమంది
అవును ఇప్పుడు కూడా ఇప్పుడేం కాదులే
అ
ఇప్పుడు యాప్ వాళ్ళు వచ్చినారు కదా
మ్మ్ ముందు సార్ వళ్లే వచ్చినారు ఇప్పుడు ఆ ఇప్పుడు ఎండి సార్ కూడా అట్లే తీస్ తేస్తన్నాడు అనమాట ఇంతకు ముందు కూడా నువ్వే కదా తీసుకొచ్చావు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు
మ్మ్
అట్లా అంటే ప్రతి దానికి ఇన్ని తక్కువ చేస్తానే ఉన్నారు
అవును అప్పుడు శాలరీ లేకపోతే ఎవరు పని చేస్తారంట వెళ్ళిపోక ఎవరి పని చేసుకో ఉంట ఉంటారు సంవత్సరాం
ఆహా అప్పుడు త్రీ మంత్ సాలరి ఎవలేద్ అని చెప్పేసి అని తమ్ కొంచమన్నా ఖర్చులకు ఇవ్వండి సార్ అని చెప్పి అడిగిన కూడా అప్పుడు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారండి ఇలా అందుకే మూసేసుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయినారు
మ్మ్
ఇప్పుడు మనకు కూడా అట్లా చేసన్నారంటే ఏ దిక్కులేదు మళ్ళీ మూసుకోవాలా ఎంత పాజిటివ్గా మ మాట్లాడదాం అనుకున్నా కూడా వాళ్ళు చేసే పనులు కూడా అట్లే ఉన్నాయి
అవును
ఎవరు అది తగ్గాలని అనుకోరు సరి మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి అనుకుంటాం బాగుండు జరిగితే బాగుండు అని కానీ ఇడ జరిగే పనులు కూడా
మ్మ్ మాత్రం నోరు వచ్చేస్తుంది వాళ్ళకి
మ్మ్ ఇడ షాపే ఓపె ఓపెన్ చేయాలా షాప్ ఓపెన్ చేయకముందు యాప్ ఆన్ చేసుకోలేదు అది లేదు ఇది లేదు అనే అరిస్తే ఏ ఎవరు ఏం చేస్తారు
మ్మ్
ఆ అక్క ఇన్ఛార్జా అక్క ఏం చెప్పిందంటే మీరు నార్మల్ గానే రం అండి ఒక పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు
హ్మ్
వీళ్ళు ఏందో చేసే పనులు కూడా సరిగ్గా ఉండడం లేదు
మ్మ్
మ్మ్ మీరే మరీ ఇబ్బంది పడక్కర్లే లెండి నేను ఇక్కడ అటెండెన్స్ వేస్తున్నాను కదా అని అనింది కానీ మనం ఫోన్ లాంటివి మేం చెయాలి కదా
నోన్ వేయ్యాల
మళ్ళీ కాసేపు తర్వాత సర్లేండి ఫస్ట్ మంత్ వరకు ఎట్లా ఒకటి చేయ్యడి మళ్ళీ వాళ్ళ అది ఇది కూడా పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తావు ఆ ఇప్పుడు శాలరీ గురించి ఒకవేళ తక్కువ ఇచ్చినా మనం అడిగామంటే అప్పుడు వాళ్ళు దీన్నే తీసుకొస్తారు మీరేమైన్నా టైంకి వచ్చారా అని అని అడుగుతారు చూసుకొని జాగ్రత్తగా ఒక పదో తేదీ వరకు అటు ఇటు మేనేజ్ చేయండి దాని తర్వాత చూద్దాము వీళ్ళు ఎట్లా చేసే దాన్ని బట్టి నే నా నని
సరే అక్క
అంతేలే పదో తారీఖు వరకు కరెక్ట్ పోతే వన్ న్న కర్కవ
ఇంకా చేసాం కదా
ఎక్స్ట్రా కూడా
వాళ్ళ ఏం ఎక్కువ ఎక్కువ ఇవ్వలే ఒక నాలుగఐదు వేలు ఎక్స్ట్రా ఇచ్చినా కూడా మనకంటే కనిపిస్తా మనకల్ సంతోషమే
హమ్
ఏమి ఇస్తారు ఆ నమ్మకం కూడా లేదు శాలరీయ ఇరుమళీ ఎక్స్ట్రా డబ్బులు ఆడిస్తారు ముందు చేసిందని
ఎక్స్‌ట్రా డబ్బులు లే ఏంది అది మనం వర్క్ చేసండదో మనం పోయిండే రోజులే వాళ్ళగా జాయినింగ్ డేటు నుంచి ఏళ్ళ డబ్బులు అప్పుడు వాళ్ళ జాయినింగ్ డేట్ మనకు వేరేది ఇచ్చిండ అల్
హమ్
వు
ఏం చేస్తారు ఇంకా శాలరీ డేట్ ఆ డేట్ వరకు వెయిట్ చేసి ఏం జర అగితే అంతవాత
ఇస్తారేమోలే
ఇస్తారని అనుకుంటున్నాం పోయినసారి దెబ్బ తిన్నారు కదా
హు మ్మ్
ఫస్ట్ మంత్ ఇచ్చేస్తారు సెకండ్ మంత్ నుంచి చూడాల
హుమ్
రిసి క్ దన
అప్పుడు మన అప్పుడు మనక్ ఓకే మీ ఎన్ని మిగిలిపోతాయి పీజీ డబ్బులు కట్టుకోవాల్ వస్తుదే రూమ్ రెంటు
షూ. మ్మ్
మనకి వేరే ఆప్షన్లు ఏమున్నాయి
ఏమున్నాయి చూసుకోవాల గఇక్కడ వీళ్ళకేమో అక్క ఉండే పైయి రూమ్ వచ్చే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారంటే అదేం ప్రబ్లం లేదు రెంట్ ముగ్రం వేసకుంటే కుమ్మంటే మనం కట్టేయొచ్చుదాన్ని
సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడా సెవెన్ థౌసండ్ అన్నారే
సెవెన్ థౌజండ్ ఫైవ్ హన్ండ్రెడ్
హు
హా ఫస్ట్ స్టార్టింగ్ అడ్వాన్సే థర్టీ ఉంది ఫిఫ్టీ చెప్పారంట ఆ అక్క మాట్లాడి థర్టీ రూపీస్ తొ
హు
అదే థర్టీ రూపీస్ సారీ థర్టీ థజండ్ థర్టీ థౌజండ్ కి మాట్లాడిందంట
అయినా కూడా కష్టమే అంత తీసి ఎట్ల కడతాం
కదా
ఉమ్మ్
ఏం చెయ్యాలో
నేనైతే అసలు కట్టలేను మా అమ్మమ్మకి కేళ్ళ ఇంగ ఏ మంత్ కూడా ఉ ఇంటికడ నుంచి రావాల లె
నేను కూడ అదే అనుకుంటాన్న కానీ ఆంటికి కస్తమైపోతుంది
ఏం కష్టం
ఏంది ఏం కష్టం
ఏం కష్టం ఏమి ఉండదు తెల్లారితె లైలఅంతే
సరే ఇప్పుడు అది పక్కన పెట్టినాం ఇప్పుడు వచ్చేట రు రూట్ చూసాము ఆ మనం రోడ్లో దిగేసెసి ఆ టైమ్ లో నడిచి వచ్చేస్తామ ఇల్లులు స్టార్ట్ అయిపోతే ప్రాబ్లం ఏంలే జాగ్రత్తగ వచ్చేస్తే ఇల్లులు స్టార్ట్ అయితే అంటే కొంచెం వీధి ఉంది కదా స్టార్టింగ్ రోడ్ లో నుంచి లోపలికి రావాలి కదా అంటున్నా అవునా
అవును
మెయిన్ రోడ్లో కాద
ఆహా మెయిన్ రోడ్లో వదలరు
అవునా
ఉ
ఉ హు
ఇంగేటి విశేషాలు
ఉ ఏంలే సారు ఎంపన్ గురించి అడుగుతన్నారు
చెప్పరా
ఈ సార్ మేనేజ్ చేసారు
అదే చెప్పినార అంటన్న
బందీ అపాప
ఏ మనీ
ఆ మా సారే నిల్లు మా సారే ఉన్నారు సార్ ఆ సార్ కనుక్కున్నారు
అ
మేము ఏం విషయం అని చెప్తే చెప్తామని చెప్పారు
ఉ హు
ఆ సార్ కూడ చేసుకోండి మా మంచిది ఎంప ఉండాలి అని అంటా ఉన్నాను
చేయ లేకపోతేద దీనికి విలువలే
సరేలే మీకెంత ఫుడ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేది
వన్కి నీకు ఇప్పుడు ఉందా
ఎన్ని
ఫుడ్
ఆ ఉంది
అవునా ఆ బాక్స్ కూడ తీసేసాను రెండు బాక్సులు
ఆ
ఉమ్
సర్లే అయితే నేను మల్ల చేస్తా బాయ్
ఉమ్ సరే సరే
ఉమ్ జాగ్రత్త మళ్ళా ఇంటికి త్వరగా వచ్చేయండి
ఓకే
ఆ వుండేనా
ఉమ్ బాయ్
ఉ బాయ్